లో నందిని
ఈ అవును పసుపులేటి హర్షిత చెప్పం
హ్మ్మ్ మ్మ్ మాట్లాడుకుందామా
దేని గురించి
వాతావరణం గురించి
ఓ ఒక నిమిషం మాట్లాడుకుందాము
మ్మ్ ఏమే మీరు నీరు తాగాల
ఆ అవును నీరు ఉంటది కాదే
హ్మ్ తాగండి తాగండి
చెప్పండి వాతావరణం గురించి
ఈరోజు వాతావరణం ఎలా ఉంది మీకు బయట చల్లగా ఉందా వేడిగా ఉందా బాగుందా బాగ్లేదా సరే మా పడుకో
ఈరోజు వాతావరణం చాలా చల్లగా మరియు ఆహ్లాదంగా ఉంది ఉదయం ఆకాశంగా కొంచెం మబ్బులు కూడా కనిపించాయి
యాటికి పోదాం నీకు ఉదయం వాతావరణం ఎలా అనిపించింది నువ్వు ఉదయం బయటికి వెళ్ళావా
నేను ఉదయం కొద్దిసేపు బయటికి వెళ్ళాను గాలి చాలా తియ్యగా ఉంది
తియ్యగా గాలి తియ్య ఎలా ఉంటుంది
ఆ ఏముంటుందంటే అంతే ఇగ చాలా చల్లగా హో ఉంది ఈదుర్ గాలిలా వే డి కొట్ట కుండా
గడ్ల కన్నా
ఆహే నీకు ఏ రుతువు ఎక్కువగా నచ్చుతుంది వేసగా శీతాకాలం లేదా వ
తీయగటి
ఏంటది
తీయ్యగా అంటే ఏంటి
తీయ్యగా అంటే స్వీట్ అంటే చాలా నిద్ తగలడం వల్ల నాకు ఆనందం వచ్చింది చాలా చల్లగాలి తగిలినప్పుడు మనకి ఒక రకమైన ఆనందం పులకి అంతోస్తుంది గాదా అది అదియే తీయ్యగా అని చెప్పాను
ఆఓకే ఓకే అలా ఉన్నప్పుడు నువ్వు వాకింగ్ కి వెళ్తావా లేదంటే ఇంట్లోనే ఉంటావా
అలా ఉన్నప్పుడు అలా వాకింగ్కివెళ్ళి పూలు అలా రాలేది చూస్తూ
డబ్బులు ప
ఇళయ రాజా పాటలు మధురమైన పాటలు వింటూ ఉండడం అంటే నాకు ఇష్టం బయట వెళ్ళడం ఇష్టం ఇంట్లో ఉండడం కన్నా
ఆ నీకు ఏ ఋతువు బాగా నచ్చుతుంది
నాకు ఎండాకాలం నచ్చుతుంది
అయ్యయ్యో ఎందుకండి మీకు ఎండాకాలం
సెలవులు వస్తాయి అని మామిడి పళ్ళు వస్తాయి సెలవులు వస్తాయి మామిడి పళ్ళు వస్తాయి వస్తాయి తాటి ముంజలు వస్తాయి
అవునా అంటే ఇప్పుడు ఎండాకాలంలో నీకు ఎండ ఎ ఎక్కువగా ఉంటుంది కదా అప్పుడు చెమట పట్టడం అళ్లంతా విసుగు విసుగ్గా ఉంటుంది అయినా కూడా మీక్ ఎండాకాలమం
ఎందుకంటే ఆ విస్ ఎక్కువల్లో మనకి సెలవులు వస్తాయి ఇంట్లో వాళ్ళు శుభ్రంగా తిని పడుకోమని చెప్తారు ఏ పని చెప్పరు బయటికి వెళ్లేది కూలర్ వేసి తలుపులు వేసేసి నిద్రపోమ్మంటారు ఇం ఇంకా తిరగచ్చు ఎక్కువ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అన్నీ ఈ కాలంలోనే అవుతాయి ముహూర్తాలన్నీ ఎక్కువ ఈ సీజన్లో ఉంటాయి
నేను చాలా మందిని అడిగాను కానీ అందరూ చల్లికాలం వర్షాకాలం అన్నారు ఫస్ట్ టైం మిమ్మల్లే నేను ఎండా కాలం అని ఆన్సర్ వింటున్న
అవునండి నేను కొంచెం ప్రత్యేకంగా మాట్లాడతాను ఆలోచిస్తాను
ఓకే హ్మ్ ఎవరుందన్నారు ఓకే ఎండాకాలం పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేసవి కాలంలో చాలా చల్లగా ఉంటుంది కదా అప్పుడు మీరు ఏం చేస్తారు
ఏముంటుందండి చలిమంట కాచుకోవడము పొద్దున్నే లేగకపోవడము రాత్రి తొందరగా పడుకోవడము స్వెటర్లు వేసుకొని బయటికి వెళ్లడము వ్యాజలైన్ డబ్బాలు కొనిపెట్టుకోవడము తక్కువగా వాటర్ తాగడం ఇలాంటి జాగ్రత్త లు తీసుకుంటాం
ఓకేరా
రోజువారి కార్యాలు డిస్టర్బ్ అవ్వకుండా ఉండేందుకు ఇంకా జలుబు రాకుండా ఉండే కు చల్లని పదార్థాలను పక్కకి పెడతాము ఈ అవును
అంటే ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది
చలికాలం కూడా అయిపోయింది వానాకాలమే మిగిలింది
ఓకే ఇప్పుడు వర్షాకాలం గురించి మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవచ్చా
హా అది కూడా ఒక రకంగా ఇష్టం ఎందుకంటే ఎక్కువగా వర్షం పడ్డం వల్ల మనకి శెలవుల్ ఇస్తార్గా
హహహ అన్నిట్లా సేలవు కామనా
సెలవు తిండి నిద్రనే మనిషికి మూడు ముప్ ముఖ్యమైన పనులు లేదా అవసరాలు నాకు సంబంధించినంత వరకు ఇంకా వాన పడే ముందు వచ్చే మట్టి వాసన చల్లగాలి చాలా బాగుంటాయి వాన పడుతున్నప్పుడు స్ట్రాంగ్ కాఫీ వేడి వేడి బజ్జీలు మంచి పాటలు ఆ వానలో తడుస్తూ ఎగరడము, వా వా వా
ఆ వానలో పడడము
పడ్డం లాంటి మనకి ఎందుకులేండి బుడద అంటుకోవడము కొట్టించుకోవడము ఇవన్నీ మళ్ళీ చేదు చేదు జ్ఞాపకాలను గుర్తు జేస్తుంది మనం తీపి జ్ఞాపకాల గురించి మాట్లాడుకుందాం
ఉమ్మ్
సరే నువ్ అప్పుడు ప్రతి ఒక్క కాలంలో ఏవేవి తినాలి అనుకుంటావు ఏవి తినాలంటే న్ నికు బాగా ఇష్టం
ఆ వేసవికాలంలో అయితే అన్ని ఇష్టమైనవే తినడానికి అంటే ఎక్కువ ఇష్టమైనవి ఈ సీజన్ లో పండుతాయి, మామిడికాయలు, పుచ్చకాయలు, దోసకాయలు,
ఆహ్
ఐస్ క్రీమ్స్ తింటానికి ఈ కాలంలో ఇంట్లో వాళ్ళు అలో చేస్తారు
అవును
ఉ అలా ఇంకా చల్ కాలంలో పెద్దగా స్పెసిఫిక్గా ఏముండదు కానీ ఏం తిన్నా వేడిగా కారంగా ఉండాలనిపిస్తుంది చల్ ఈ వేసవికాలంలో ఏం తిన్నా చల్లగా స్వీట్ గా ఉండాలనిపిస్తుంది
ఆ
ఇంకా వానాకాలంలో వేడి వేడిగా జస్ట్ పొయ్యి టు ప్లేటు ప్లేట్ టు నోరు అన్నట్టు ఉండాలి
ఆ
అప్పుడు బాగుంటుంది
ఏంటి
గొడుగులు పట్టుకొని వెళ్ళడము తడుచు పరిగే గెత్తడము ఇలాంటి సన్నివేశాలు చాలా బాగుంటాయి ఉ మీకే కాలం అండ్
సమస్ నాకు చలికాలం అంటే ఇష్టం
ఎందుకు అలాగా
చలికాలంలో అయితే చల్లగా బాగా ఉంటుంది స్వెటర్లు వేసుకు కోను ఉండొచ్చు వెచ్చగా పడుకోవచ్చు బయట చల్లగా మనం వెచ్చగా ఉం ఉంటుంది పడుకొనే ఉండచ్చు లేయ బుద్ధి కాదు కాలేజ్ కి పోబుద్ది కాదు టైం అంతా వేస్ట్ చేసుకోవచ్చు వేడి వేడిగా కారం కారంగా తినొచ్చు ఓ పక్క జలుబు ఉన్నా కూడా ఐస్ క్రీమ్స్ తినొచ్చు,
అయ్యయ్యో అది అంతా మంచి పద్దతి కాదు,
అందుకే నాకు చలికాలం అంటే ఇష్టం
నన్నాన్నారు మీరు కూడా తిండి గురించి నిద్ర గురించి మాట్లాడుతున్నారు. నన్నన్నారు, మీరు కూడా తిండి గురించి నిద్ర గురిం
ఓకే వర్షం పడితే, ఏమేం సమస్యలోస్ స్తాయి అనుకుంటున్నారు.
ముందు జలుబు, బుడద, చీరాకు కప్పలు
కప్పలా
అవును, ఇంకా రైతులకి నష్టం వస్తుంది
మ్మ్
ఉమ్ చీ ఎస్ అంటే నివాసం లాంటి వినండి ముందు మీరు అంటే ఇప్పుడు మీరు రైతులకి నష్టం ఎందుకొస్తుందంటే, అతిగా పడ్డప్పుడు. సమకూలన కాలంలో కాకుండా వేరే కాలంలో పడ్డప్పుడు.
ఆ
టర్మ్స్ అండ్ కడిషన్స్ అప్పుడే ఇంకా ఎవరికైతే నివాస్ సము సరిగ్గా లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ కాలంలో ఎక్కడుండాలో తెలీదు ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి.
వావ్
వావ్ నిజంగానే వావ్
ఆ
ఇది ఇంకా వీది కుక్కలు చాలా ఇబ్బంది పడతాయి ఈ కాలంలో నేను చాలా చింతిస్తున్నాను.
ఊహూ
అవునవును చలికి తడిచి అలానే ఉండి నానిపోయి జలుబు చేసి చాలా రకాల రోగాలోచ్చి చనిపోతున్నాయి.
ఆ
ఇది ఎవరు పట్టిచ్చుకోని విషయం కొంతమందిని బాధ పెట్టే విషయం. బాధపడ్డానికి మించి చేసేది ఏమీ లేని విషయం. నేను
చాలా బాధపడుతున్నట్లున్నవు.
అవును ఇది నాకు కొంచెం బాగా తెలిసి సంబంధించిన
నీకు చింత కూడా చచ్చిపోయిందని విన్నాను.
లేదు బాయ్